నాకు విన్నం పనిలేదా బాగున్నావా
మ్మ్ బాగున్నా
అది ఇప్పుడే బుక్ లు ఎత్తుకున్నా చదువుకుందాంమని
అవునా తిన్నావా హు తిన్నా ఏం తిన్నావు
మాకు ఈరోజు ఆ సాంబారు మంచిగా క్యారెట్ ఫ్రై పెట్ పెట్టారు సూపర్ ఉంది
ఓహో ఇంగే ఎం లే
అది తినేసి పైకి వచ్చననా
హు
మా డాడీ కాల్ చేసి చికెన్ తింటావా అని అడిగే ఇంత మంచి ఆఫర్ వదులుకున్నానో
అంటే మీ డాడీ ఎట్లా వస్తాడు నీ దగ్గరికి
ఇక్కడే ఉన్నారులే అందుకు ఫోన్ చేసారు దగ్గరలో ఉన్నాను అనేసి
ఓహో
నాకు ఏం చదవాలో అర్ధంగాట్లా
హో ఏం చదవాలి అని ఉన్నావు అంటే పక్కన మనం ఏమన్నమో లేకపోతే
అది డేట్ వచ్చ ఆ డేట్ వచ్చేసింది
ఓ
ది నేను ఇంకా మనం అంతా అప్లై చేద్దాం అనుకున్నాం చూడు
మనమంతా అప్లై చేసుకుందాం అనుకున్నది ఆ గుర్తొచ్చింది ఆ
ఆ అది
బా
హు
ఇదే చేసుకుందాం అనుకున్నాం
హు హు
ఏంది ఎగ్జామ్ పేరు చెప్పు
సెప్టెమ్ లేవేన్
ఏం అది
ఏయ గుర్తులేద నీకు నిజంగానే
ఆహా
అది మా అడ్డి అడ్డి ఓది
అది అది మనా ఆ హు అదా ఎప్పుడు ఎగ్జామ్ ము
అదే టూ నెక్స్ట్ మండే
నెక్స్ట్ మండే ఉహు నేను అప్లై చేసింఉండి లే అది
ఓకే ఓకే దానికే ఏం చదవాలా చెప్తావా
హ దానికా నేను ఏముంటుందంటే నాకు తెలిసినంత వరకు మన గేట్ ఎగ్జామ్ ఎట్లా నా అంట్లే ఉంటుంది కదా ఆ పిట్యూడ్ అవన్నీ ఉంటాయా
ఉంటాయి ఉంటాయి
ఆ అయితే ఆ పిట్యూడ్ మీద వర్బల్ మీద చాలా ఫోకస్ చెయ్యి అంటే మన మా అవి మాత్ర మాత్రమే రాయగలుగుతాం కాబట్టి
హు హు
వాటి మీద మంచిగా ఫోకస్ చెయ్య ఇంకా మామూలు సబ్జెక్టులు అంటే మనకి ఇష్టమైనవి ఏమి మైక్రో ప్రొసెసర్ మైక్రో కం
లేదు అవన్నీ ఆహా టైర్ వన్ పాస్ అయితే టైర్ టూ మన అంతా కోర్ సబ్జెక్టులు ఉంటాయి
టైరు వన్ ఏమి
టైర్ వన్ అంతా ఇవి జనరల్ గా వస్తాడు అమాసు మెంటల్ అబిలిటీ రీసనింగ్ ఈ టైర్ వన్ ఆ లేదు వన్ కి టూ కి టూ మంత్స్ గ్యాప్ ఉంటుంది
ఆహ అంటే టైర్ వన్ లో ఇప్పుడు నీ క్యాపిటటీ చూడే కదా
ఆప్టిట్యూడ్ మా్యాథ్స్ ఇంగ్లీషు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ మనం మంచిగా క్వాలిఫై అయితే ఈ మార్క్స్ ఏం పట్టించుకోరు క్వాలిఫికేషన్ మాత్రమే దీంట్లో
క్వాలిఫికేషన్
క్వాలిఫై అయితే టైర్ టూ రాయచ్చు దాంట్లో మనం మార్క్స్ గెయిన్ చేసుకోవాల ఇది జస్ట్ క్వాలిఫై అయ్యి అలో మాత్రమే టై టూ కి
ఆహ అయితే యాప్టిట్యూడ్ మీద మంచి మంచి ఫోకస్ చెయయి ఇంగ్లీష్ అంటే తెలిసిందిే కదా అంటే నియమ్స్న్య నియమ్స్ ఉంటాయి
ఆ ఇంకా వీటిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది
ఓ రాణి
ఏం చేయాలో చెప్పు ఇంగ
క్వాలిఫికేషన్ కదా న దీంట్లో ఉన్నా నెగిటివ్ మార్క్స్ తీసేళ్ళి కదా వాడు
ఆ అది నాలుగు క్వశన్లు రాంగ్ పెడితే వన్ మార్క్ పోతుంది
ఓహో అంటే సేమ్ గేట్ ఎగ్జామ్ లాగా
అంతే
మ్యాథ్స్ కష్టమైన అడుగుతాడా మామూలుగా అడుగుతాడా
ఏమో మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఎక్కడ దొరకలా
అవునా యూట్యూబ్ లో ఏమన్నా ఉందా అని గురి
యూట్యూబ్ లో అంతా హిందీ వాళ్ళే మాట్లాడుతున్నారు మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు తెలుగులు ఉన్నారు కాగానీ వాళ్ళంతా అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి ఆ మళ్ళా డబ్బులు కడితే మీకు అన్నిీ ఉంటాయి అన్ని యాక్సెస్ ఉంటాయి మా యాప్ లో చూడొచ్చు
ఓహో
సరేలేని
ఎంతే ఫస్ట్ వివించ అదు ఇంగ్లీష్ జనరల్ ఆప్టిట్యూడ్
ఆ ఇంకా ఒకటి సెప్టెంబర్ టెన్ అనేసి ఒకటి నింది డౌన్లోడ్ చేసిన ప్రీవియస్ ఇయర్ పేపరు
ఆ
దాంట్లోంతా మన టెన్త్ లానే ఉంది మొత్తం సిలబస్ అంటే క్వశ్చన్స్ అడిగిండేవి చూసి చెప్తన్నా ఉ కానీ అప్పట్లా ఇప్పుడు ఉండదు అనేసి చాలా మంది అంటున్నారు అందుకు కొంచెం టెన్షన్
ఆ అరే మే అది ఫాలో క అంటే ముందు ప్రీవియస్ ఇయర్ ద అయితే దొరకలేదానికి
ఆహా
అం మా క్లాస్ బాయ్స్ ని అడిగి నీకు చెప్తా వాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అయిత త అంటారు
ఓహో వాళ్ళందరుూ కూడా అప్లై చేసినారా
చెప్న్నారు నాకి అప్లై చేసుకోమ అంటే ఒక గ్రూప్ ఉందని చెప్పిన కదా వెళ్ళలి వాళ్ళకి అని ఆ గ్రూప్ లో పెట్టినన్నారు అంటే నాకు వాళ్ళు తెలిసి వాళ్ళు చేసుకుని
ఇట్లా ఏఊరికి అంటే నాకు చేపకు
నీ అట్లం చెప్పం న అడుగుతావు చెప్పెడా అట్లే ఏం అడగర్లే వాళ్ళలా
ఆ
ఉ
ఇంకా ఈరోోజు మేము డ్యాన్స్ చూసకపోయినామా
పోయింట రాలా
పొద్దునే పోయినాంలే వేద్దాం అనేసే పోయినా నేను కూడా
ఉ
ఆడ అమ్మాయిలే ఇరవై మంది ఉన్నారు అబ్బాయిలు నలుగురే నలుగురు లుగురు ఉన్నారు ఆ నలుగురు కావాలి ఆరు మంద ఐదు మంద ఉన్నారులే
ఆహా
ఆ వాళ్ళ వస్త అంటే సర్లే ఇ ఎందుకు మమ్మల్ని పిలిచింది అనేసి పోయి అడిినముో
ఆ
అడిగితే మీ క్లాస్ లో ఉన్నాడు కదా కోఆర్డినేటర్ వాడిని అడిగింది
ఆ
అడిగితే ఏముంది వేస్ వేయండి ఏం కాదు మనకి జనాలు ఎక్కువ కనిపియాల అంట
ఓ
సరేలేని నిల్చుకొని చూస్తా ఉన్నాం
అ
వేసాం అంటే వాళ్ళు వేస్తంటే మంచిగానే అనిపించింది వేద్దాం అనుకుంటన్నాం ఇంకేం చేస్త ది ఆడ అంత మంది జనాలు ఉంటే అంటే ఇన్ని రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేసినారు కదా మమ్మల్ని వెనకలు నిలబెడతారు ఖచ్చితంగా ఏమన్నా వెనకలు అంటే మీరు ఇప్పుడు వచ్చినారు వాళ్ళు ఎప్పుడు నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళని పెట్టుకున్న మిమ్మల్ని పెడతానా అంటే డు
ముందరట్టే
ఈ మాట వస్తుందని మేం పోకుండా ఆగిపోనుం
కా
ఇంకొకటి గర్ల్స్ అంగు ఒకటి నేర్పిచ్చేసినారు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిన దాంట్ ఇంకో గల్ంగ్ కూడా ఉంది ఇంకో గల్ంగ్ లాస్ట్ టైమ్ మా దాంట్లో కుండలు పెట్టుకున్నారు కదా ఆ మార్గా ఈసారి కుండలు పెట్టుకోకుండా వేరేది పెడతారు ఆ వేరేది ఒకవేళ బెల్లి డ్యాన్స్ అయితే అది అసలు మన వల్ల కాదు
ఆ
ఇంకా ఎందుకు లేని సాహసాలు అని చెప్పి ఇంకా అన్నన్ని ఫేస్ చేయలేక మేము వెళ్ళప్పుడు అన్నలేడు ఇంత చెక్క మేము గమ్మని ఎగురుకుంటా చూసుకుంటా ఉండి పన్నాం
ఎక్కడ జరుగుతుంది ప్రాక్టీసు
ఇది మన రీసెర్చ్ బ్లాక్ బ్యాక్ సైడ్
ఓహో అక్కడ తిరుగుతుందా
రీసెర్చ్ బ్లాక్ బ్లాక్ సైడ్ కాదు వ వెస్ట్ బ్లాక్కి రీసెర్చ్ బ్లాక్కిిధ్యలో జరుగుతాను మేము వెళ్ళినప్పుడు
ఆా ఏంది గ్రౌండ్ లోనా అంటే
ఆ అంటే ప్రాక్టీస్ అయిపోతే అక్కడే చేపిస్తారు క్లాస్ రూమ్స్ ఇరు
ఓహో
మేం లాస్ట్ టైం కూడా అట్లే చేసింది
ఆహా
అంటే క్లీనింగ్ క్లాస్ రూమ్స్లో లేనప్పుడు అట్లా కింద ఇకా మాముూలుగా అయితే ఆ కన్స్ట్రక్షన్ బ్లాక్ పంపిస్తారు
ఆహా
ఈ రోజు ల్యాబ్ జరిగిల్లే మీకు
ఆ సరిగా ఎబోసి పోతుమా మళ్ళా ఆ సాఫ్ట్ స్కిల్స్ ఎవరు కొట్టిేస్తామ
అయ్యో ఈ రోజు నా సాఫ్ట్ స్కిల్స్ లో పరువు బాయ
ఏ
ఏ అంటే ఇంటర్ హెచ్చర్ ఇంటర్వ్యూ అని పెట్టినారు పోయి కూర్చున్నాము ఫస్ట్ ఫస్ట్ మా మా బ్యాచ్ వాళ్ళ వెల్లిరు బ్యాచ్ సిక్స్ కమ్మన్నా పోయి కూర్చున్నాం ఏం క్వశ్చన్ తెలుసా లైట్నింగ్ ట్రాకర్ అంటే ఏంటి అన్నాడు
లైట్నింగ్ ట్రాకర్ లైట్ని పట్టుకొని రోబోట్ పోతుంద
ఏందంటే ఎక్కడ చూసినారు పోనీ అని అడిగాడు నేను ఏం చెప్పల మళ్ళా రైన్ పడేటప్పుడు అన్నాడు మా గ్రూప్ లో ఒక పిల్లోడు ఎత్తుకున్నాడులే
ఆ
ఆ లైట్ పడ్డది వర్షం పడినప్పుడు మెరుపులు వస్త యి కదా ఆ మెరుపుల్లి బిల్డింగ్ పైన ఒక పుల్లలాగా ఉంటుంది చూడు స్టీల్ గా అది అబ్ అబ్జర్వ్ చేసుకొని గ్రౌండింగ్ చేస్తుంది అన్నాడు ఇది ఏ టెక్నాలజీ పైన వర్క్ అయితంది అన్నాడు తెలీదు అతే ఈసి స్టూడెంట్స్ యూ షుడ్ నో దిస్ ఆల్ అన్నాడు
ఏ
ఓకే సార్ అన్న
ఉం
ఇంగ ఒక కాకి పోల్ పైన అదే వైర్ల పైన నిల్చుకున్నప్పుడు దాని కేం కాదు షాక్ కొట్టదు ఏం కాదు అదే వైర్ కింద పడినప్పుడు మనం టచ్ చేసే చచ్చిపోతాం ఎందుకు అంటే ఏం చెప్పాలో తెలియక గొమ్మనే ఉన్నాం మళ్ళా మా క్లాస్ వాళ్లే ఎనిబడి ఇన్ క్లాస్ అని అని అడిగితే మా యస్న్ ఆన్సర్ ఇచ్చారు దానికి
ఓరని
ఆ గ్రౌండింగ్ వల్ల అంటే పైన అయితే ఏం గ్రౌండింగ్ ఉండదు కింద మన డైెరేక్ట్ గ్రౌండ్లో నే గద నిలుచుకుంటం దాని వల్ల కరెంట్ అట్లా పాస్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది అదే మనం పట్టుకున్నప్పుడు కింద గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది కదా
కరెక్ట్లే ఆ
షాక్ కట్టి మనం చచ్చిపోతాం పైన అయితే ఇంగ అవి కనెక్షన్ లోనే ఉంటుంది కాబట్టి గ్రౌండ్డింగ్ ఆప్షన్ ఉండదు అనేసి ఆన్సరిచ్చిన డు మళ్ళీ ఇంక నేను అడిగేది అయిపోయింది మీరు అడగండిని పక్కనే మా సాఫ్ట్ స్కిల్స్ సారికి చెప్పాడు ఆ సాఫ్ట్ స్కిల్స్ సార్సు టెల్ మీ యువర్ ఇంట్రో అన్నాడు చెప్ చెప్ప ఇంకా చెప్పు చెప్పు అన్నాడు ఏం చెప్పా లింగ అని ఏదో ఒకటి చెప్దామని సరే చెప్పి ఆగిపోయినా దిస్ ఇస్ ఇంట్రో అన్నాడు
ఉం
సరేన్న
ఉం
ఇట్స్ ఓకే అగైన్ ఐ ఐమ్ గివింగ్ యూ అనదర్ ఛాన్స్ అన్నాడు
ఉం
సరే అని మళ్ళా చెప్పినా మళ్ళా చెప్తే అప్పుడి అయినా సాటిస్ఫై అవాల ఇంక సరేలే అని నే గుమ్న అయిపోయినా మళ్ళా క్వశ్చన్లుడ ఈ క్లాస్ లో ఎన్ని ఎంబిడ్ సిస్టమ్స్ లో రిలేటెడ్ ఉన్నాయ అన్నాడు నేను చూస్తా అన్నా
అహ
ఏ
ఒక నిమిషం ఉండు మళ్ళా అమ్ అమ్మ పిలుస్తా మళ్ళా చేస్తా
ఆ సరే సరే
అ